ఆ బాగున్నారా అండి
ఆ బాగున్నానండి ఆ వినిపిస్తుంది వినిపిస్తు దండి మీకు వినిపిస్తుంద ఆ వినిపిస్తుందండి తిన్నారా లేదండి తినాలి అవునా ఊ ఏం కూర తీసుకున్నారు కర్రి లేదండి హాస్టల్లో ఇక ఏం పెడితే అదే తినాలి ఇక ఇప్పుడే బయటికి వెళ్ళేసి వచ్చాము అవున ఊ ఫుడ్కో ఈ రోజుయె ఫుడ్కోర్ట్ ఈ రోజు ఎంవరమండి బుధవ ఆహా గురువారం అనుకుంటా
ఆ మరి కూర పెడుతుర్
మరే ఎంకురపెడతార్ తెలిదా మీకు ఆ రైస్ ఏదో పెడతారు టమాటా టమాటా రైస్ అనుకుంటా
బా
బగార రైన్ అనుకుంటా అదే అదే ఏదొ ఒకటి ఏది పెడుతురు అదే తినాలిగా
అవునా
ఊ అ ఏం చేస్తున్నారు ఇం ఇంకా ఏం లేదు అంత తొందర ఇంటికెళ్ళారూ ఏంటండీ మరి ఆ అంటే చెప్పాను కదండి మా అమ్మగారికి కొంచెం ఆరోగ్యం బాలేదని ఆ అవును కదా ఆ అందుకెళ్లాన్ మరి వేకెట్ చేసారా లేకుంటే నార్మల్ వెళ్ళారా
అదే చూస్తు వెకెట్ ఇప్పుడు ఏం చేయనండి
ఇప్పుడు ఏం చెయనండి ఖాళీ
ఇ కానీ చూడాలి ఇప్పుడు ఉంటలేను కదా ఇంకో ఒకే నెల వరకు కూడా రాను ఆ అంటేం అవసరం ఉంటేనే వస్తామని అనుకుంటున్నా
వస్తారు కదా
ఆ అదే అప్పుడు చూడాలి లేకపోతే ఇగా
అదే కాకపోతే ఇగ ఖాళీగా ఉంటే కూడా వస్తంది ఇంట్లో వట్టిగా ఉహు
ఉహు
మరి ఎన్ మరీ స్పెషల్ ఏంటండీ ఎంజాయ్ చేశారని మీ పేస్ట్ మా పేస్టా ఎంజాయ్మెంట్ అంటే ఏముంటదండి చేసాము ఫోటోలు తీ గాము ఏదో ఆ లాస్ట్ కి డ్యాన్స్ ఉండే డ్యాన్స్ చేసాము మళ్ళా రిటర్న్ అయ్యాము వన్ టూ అనుకుంటా టూ టూ దాకా చేసాము మళ్ళా ఇక్కడికి వచ్చి షేటిల్ అడాము అవున హు షేటిల్ అడేసి ఇగ లాస్ట్ కి పోరా ఆ రాత్రి ఆ రాత్రి హు ఫోర్ ఓ క్లాక్ కి పండుకున్న ఇగ
అవునా అండి
ఉ అలా అయింది ఇగ
అవునా
హు బానే టైం పాస్ అయ్యుండే లెండి ఫెస్ట్కికి అవునా ఏం కాదు అవునండి ఊ ఇంత పోతాము దాని తర్వాత నేమో ఊ అందరు వస్తే బాగుండు కానీ ఇక ఎక్కడోళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు కదా ఉహు ఉహు వస్తే బాగుండు అందరు వస్తే చనా బాగుండు అదే అందరు వస్తే చానా బాగుండు అంటున్నా లాస్ట్ టైమ్ అయితే అందరు వచ్ ఆ కాబట్టి కొంచెం ఆ పెస్ట్ కు ఉన్నట్టుండే ఈసారి కానీ అప్పుడు ఇంకా భయం భయంగా ఇంకా అప్పుడే ఎక్కువ ఉండలేదు ఆ అప్పుడు ఎక్కువ ఉండలేదు
హలో
అడు బలవంతంగా చేస్తే ఆ ఆడికిపోయి పోయి మళ్ళా దాని తర్వాత రిటర్న్ వచ్చాము ఈసారి ఏం లేకుండే వచ్చాము అయింది ఈసారి బానే అయింది ఉహు ఎంజాయ్ చేసారు అయితే ఏం లేదు కదా అంటే మనకు ఫెస్ట్ అంటే అంటే ఆ నువ్వు మాట్లాడడానికి ఫ్రీగా ఉంటావు ఏమో అని అంటకున్నాను ఆది రోజు ఉండేదే లేండి మాట్లాడినికి కొంచెం ఏం మాట్లాడాలి భయం అయతాండ సార్లే భయం లేకుండే సార్ మంచిగా మాట్లాడాను
అవునా
అవునా ఎందుకు భయం అండి మనం ఏమైనా తప్పు చెత్తేనే భయపడాలి లేకపోతే భయపడద్దు అదే అదే మళ్ళీ టెన్షన్ పడ ట అంటుండే ఏ కార్తీక్ అమ ఫ్రెండ్ ఉంటుండే కదా వాడు ఏం కాదు లే నువ్వు రా చెప్పి ఇగ అట్లా అయిపోయింది ఇగ లేకుంటే ఫస్ట్ పోయినాం బయటికి పోయినామ్ అతను బాగానే ఉంటాడు అతను అన్నిట్లో బానే ఉంటాడు అతనుని మొన్న చూసి తాను అలా ఫ్రెండ్స్ సర్కిల్ చూసాను మొత్తం గర్ల్స్ దే ఉన్నారు ఇక్కడ మాత్రం మాట్లాడడు ఊ ఇక్కడ మాట్లాడలేదు కానీ ఊ అక్కడ ఏదన్నా ఏదన్నా కొంచెం ప్రాబ్లం వచ్చినా గాని పెద్ద మనిషిలా ఉంటాడు ఒకటి వీడియో చూశాను వాంది అప్పుడు అర్ధమయింది ఇడా అంతా ఓపెనేగాని ఇక్కడ ఎవరితోనే ఏం అంత కాంటాక్ట్ లేదు అంటేఎక్కువ మాట్లాడలేదు కానీ అంతే అంతే అక్కన్నైతే అమ్మో నార్మల్ లేదు
మ్మ్
అదే నార్మల్ గా ఫోటోలు వీడియోలు ఉంటాయ్ కద అండి అందులో చూసినప్పుడు నిజమే ఈతను కర్దిక్ అంటే ఫ్రెండేనా అనుకున్నా ఒకసారి ఒక్కొక్కసారి అట్లా అయిపోయింది ఇగ ఊ ఏంటండి మరి ఈరోజు స్పెషల్ మరి ఈరోజు పప్పు చారు ఇప్పుడు ఎగ్ అండి ఒ అంటే బాయిల్డై ఎగ్ పెట్టుకోని దిన్నాం పప్పుచారు ఉండొ కొంచెం చూడాలి ఈరో నైట్ అంత తినేసి పాల్ తెచ్చుకున్నాం పాల్ దాగేసి ఇంకోటి ఇంటర్వ్యూ ఉంది అది అటెండ్ అయ్ పండుకోవాలి
నైట్ టైమ్ ఎ
నైట్ టైమ్ ఎక్కుఉంది మరి అంటే వాళ్ళకి పొద్దునే కదండి ఓకే అట్లాన ఇది ఇప్పుడు ఏ దేశంది అండి దిది జర్మనీ అండి ఆహా మీరు ఎక్కువ జర్మనీ ఏ అటెండ్ అవుతార ఎందుకంటే అక్కడ స్టూడియో సపరేట్ సపరేట్ ఉన్నాయండి అది అ అటెండ్ అయినాం అనుకోండి మా ఫ్రెండ్స్ కొలిక్స్ అందరు అక్కడే ఉన్నారు నాకు వస్సే మనమ పోయేటట్టే ఉంటాం ని అది వస్సలేదు మీరు ప్రిపేర్ అయ్యార మొత్తం పొద్దునలేసినబ్బు నుంచి ఇదే ఉంటదండి నార్మల్ రీల్లో చూస్తాం కదా ఆ ఆ రీల్లో చూ సప్ ప్లేస్ లో ఒక టూ టు త్రీ అవర్స్ ఇది రీసెర్చ్ చేస్తాను అంతే ఆహ అంటే చెప్పడం ఎట్లా చెప్పాలి వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యే భాషలు ట్రాన్స్లేటర్ నార్మల్గా ఎవరన్నా ఇంత మద్యలో ఒకతను ఉంటుండే అతను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇబ్బుడు వేరే వేరే ఇప్పుడు హిందీ ఉన్నాయి కదా హిందీ అంటే నేను మేనేజ్ జేయగలుగుతా ఆ అది దీనికో అప్లై చేశానండి ముస్లిం కంట్రీ ఏదో ఉంటది వాళ్ళు కొత్త కొత్తగా భూమి అయితున్నారు ఆ అనుకోండి పేరు తెలీదు నాకు మర్చిపోయినా స్టార్టింగ్ స్టార్టింగ్ సో నేను మాట్లాడుతున్నా హిందీలో మాట్లాడుతున్నా కాకపోతే వాళ్ళకి ఆ ఏదో ఉర్దూ భాష ఏదో ఉంటది ఆల్లది నాకు అది అర్ధం కాదు సరిగ్గా అయ్యో మా అప్ప నుంచి కొంచెం మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ని పెట్టేసి ఇగ అప్పనుంచో కంటిన్యూస్ లో మాట్లాడతాండి ఈసారేమో ఏదైతే అయిందని ద లాస్ట్ త్రీ లాస్ట్ త్రీ ఇంటర్వ్యూస్ నేనే జెప్తున్నాయ ఇగ బట్లర్ ఇంగ్లీష్ లో గానీ అర్దం అయ్యొటట్టు ఇగ ఊహు మరి ఇప్పుడు అప్పుడు ట్రాన్స్లేట్ ఉన్నప్పుడు ఎలా ఉంటాయ్ ట్రాన్స్లేట్ ఉన్నప్పుడు నేను అతన్ని ముందే ఒక రోజు ముందే ఫోన్ చేసి అన్ని డీటెయిల్గా చెప్పేస్తుండా చెప్పేసిన తర్వాత అతనిగా ప్రొసీడ్ అయితుండే అంటే మీరు ఫ్రేమ్ లో నేన్ ఫ్రేమ్ లోనే ఉండి డిజైన్ చూపిస్తుండే మామొ నార్ మల్ గా అయితా ఉంటాయి వరుకు హ్మ్ వర్క్ అయితా ఉన్నప్పుడు మనము ఫెమ్ లో ఎక్స్ ప్లేన్ చేస్తా ఉంటాము అయితే అతను వాళ్ళకి ట్రాన్స్ లేట్ జేస్తా ఉంటడు ఉమ్ దాన్ కెంత అమౌంట్ అన్ ఉంటది ఇచేస్ ఒకసారి ఇచేస్ అయిపోత అతనే చేసుకుంటడు ఇగ అవ్ నా హ్మ్మ్ అదేనా చేసి చేసి బోర్ కొట్టేస్ నట్టున్నది కష్టమండి అని అన్నారు లాస్టున్ వాసప్ నుంచి అయ్ న్నార హ్మ్ అంటే చెప్తున్నాడు అతన్ మంచినే చెప్ తున్నాడు కాని అకష్ షామినుంచి ఇంట్రెస్ట్ చూపిస్తలేదు ఓన్ దే హుమ్ హుహు అంటే సోర్స్ అయితే బానే ఉంది ఇన్ కాక్ పోతే వాళ్ళు ఏం అడుగుతున్న రంటే గట్టి దాన్ లో కెంచి ఫిఫ్ టీన్ మెంబర్స్ ఏమో మాక్ అవ్ ట్ ఫుట్ కావాలి ఫస్ట్ వన్ అడుగుతునరు ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేయంది అవ్ ట్ పుట్ ఎట్లోస్తది అదే ఎమ్ ఇంప్లిమెంట్ అదే ఇంప్లిమెంట్ చేస్తాం కదా నార్ మల్ ఏజెంట్స్ నుంచి ఇప్లిమెంట్ చేస్త ఉంటం మనం అంటమ్ మనం మన ఐడియా నుంచి హ్మ్ మాక్ అదోద్ ద్దు ఫస్ట్ నూ మీరు ఒక చిన్న ఒక నార్మల్ షార్ట్ లా ఒక షాట్ అన్న తీసి మాక్ జుపెట్టండి దాన్ తర్వాత మీమ్ మే ఓకే చేసము అన్ అంటున్నారు వాళ్ళు ఇడ ఓకే జాత ట్రై చేస్ ఆ షార్ట్స్ తీయనికి గుడా అమౌంట్ కావాల అయిస్ సొంత పాకె ట్ లోంచిబెట్టాలి ఇంగ్ అట్లానే కాకపోతే వేస్టే అ మళ్ళ కాకపోతే మళ్ళా మనీ అంత వేస్టైయిది హ్మ్ సొంతమ్ మ్ పాకెట్ అంటే ఆల్ రెడీ కొంచమ్ అట్ ఇటు ఉంది మళ్ళా సొంత అమౌంట్ ఎందుకు తీయాలి అని ఆలోచిస్త్ ఫన్ డే ఇగ ఇప్పుడు హ్మ్ ఈ రోజు అయిన్ తర్వాత్ ఇగ తీయాలో లేదో తల్ చెయ్యలో లేదో ఏదో ఒక డిసైడ్ అయ్యి ఇ య ఫ్రెంట్ క్ ముందు మూ గవాలిగ ట్రై చేయండి మంచ్ చెప్పండి భయపడకండి హ్మ్ అదే దిగ నైట్ జేప్పాలిగా లెవెనో ఓ క్లాక్ కి స్టార్ట్ అవుతది అల్ ది బెస్ట్ ఉమ్ థ్యాంక్స్ రేప్ సుదమ్ రేప్ అయితే ఏమైతదో తెలుస్తది అహా రేప్ మార్ నింగ్ జెప్ తర ఆ నైట్ లెవెన్ అంటే టువెల్ దాకా కాన్ వర్ జేషన్ ఉంటదండి ఎ అద్ ఒకే తర్వాత మేల్ పంపిస్తారా అ తర్వాత మేల్ ఉంట్ టది తెల్ స్ పోతాయి మనకిగ ఉమ్ హ్మ్ దాన్ బట్ అసల్ కి ఏంది డిసిషన్ ఇంత తెలుస్తది ఇగా మనకు
హుమ్
ఉమ్ ఏ టైం కి తింటార్ మీరు అర్థం కాలేదు ఇప్పుడా ఆ తినేసి ప్రిపేర్ అయితే అయిపోవు కదా అదే తినాలి ఇపుడు అదే ఎళ్ళాలి ఇప్పుడు మా ఫ్రెండ్ ఏమో ఇప్పుడే బయట చాయి తాగిండు తిందాం తిందామ్ అంటునడు ఎయిట్ థర్టీ కల్లా తినేసేసి ఇగ రడి అయి కుసుంట ఇగా ఉమ్ ఉమ్ అదే చూడాలి ఇగ లాస్ట్ ఫైనల్ అటెమ్ ట్ ఇయర్ ఐతది హ్మ్ గట్టిగా చూడండి ట్రై చేయండి అదే అదే అండి ఓకే అండి మరి హ్మ్ సరే అండి మరి బాయ్ ఉంటునా బాయ్ ఉమ్ అల్ ది బెస్ట్ ఉమ్ థ్యాంక్స్